హలో హలో అక్కా
బావున్నవారా?
ఇనువడతలే కొంచెం దగ్గర వేట్టుకొని మాట్లాడు
బావున్నావా అంటున్న
ఇంకా నువ్ బావున్నావా?
బావున్నారా
ఇంకేంజేతన్నవ్?
ఏముంది కాలి తిరుగుతున్న అటు ఇటు
తిన్నావా? అక్క
ఉమ్ తిన్నారా మోనీ
ఏం కూర
తిన్నావ నువ్వు
ఆ తిన్నాక్క పొద్దున్నే
వైట్ స్టార్కా కాలేజ్కి
ఆ పోయొచ్చినక్కా
ఉమ్ ఏం చేస్తున్నావ్ మరే
అవు అవు ఆ అక్క
ఏం చేస్తున్నావురా?
వొట్టిగినే కూసున్న నువ్వు
నేను గుడా కాలి
ఊహుం ఇంకా అందరు మంచిగున్నారా?
బానే ఉన్నారు రా పండకి పోయినవా
ఆ అక్క
పండక్కి వేనావా అంటున్నా
ఆ పోయిన నువు రాలేగా
ఉమ్
ఉమ్ పోయినా ఏ మంచి జరగలేలే అయినా గుడా
అవునా
ఈ సారి వాళ్ళు గెలిశిళ్ళు గదా వీళ్లు గెలవకుంటా అదే సర్పంచ్కి
ఆహా
కనీ చెల్ కా అంటే నేన్ నియ్యా అని జెప్పింది.
ఉహుం
ఉ ఇయ్యను అనేసరికి ఎవరిది వాళ్ళే తీసుకొని పోయి పెట్టేసచ్చిల్లు
ఎప్పుడు జరగలే ఇట్లా
ఆ ఎప్పుడు ప్రతిసారి వాళ్ళే గెళ్తారు కదా ఇట్ సైడ్ మా సైడ్ వాళ్ళే
అదే గెలుతారు కానీ బోనాలు ఇప్పుడు జరిగినట్టు ఎప్పుడు జరగలే అంటున్నా
గెలవలే కాబట్టి ఇవ్వనని చెప్పిందామే
ఉహు
మంచి వెనపక ఏం రాలేదు అసలు అడికి అప్పుడైతే ఎంత మంది వచ్చేది ఇప్పుడు ఎవరు రాలే ఊమ్
ఇంకా నవ్ సౌండ్ వస్తుందిరా
అవునా ఇప్పుడు
గాలి సౌండ్ అనుకుంటా ఫ్యానిష్ ఇలా
బయటకు వచ్చిన ఇయర్ఫోన్స్ పెట్టుకున్నా వినవడేట్ల గట్టిగా
తాంది
అవునా
ఉమ్
చెప్పాలి ఇంకా ఎన్ని అయిపోయినాయి
ఊమ్
ఎంత మందితోని ఇంకెన్నో ఎందరో
ఉన్నారు ఇంకా తట్ టన్ మెంబర్స్ దాంకా
ఉమ్ హు థర్టీనా ఆహా అయితే ఒక ముగ్గురు అయితే చాలు కదా
ఉమ్
ఉమ్ నా అయితే ఇంక వచ్చి ఎంత చాలా రోజులు అయితంది
ఉ హు
వచ్చి ఛానరోలు అయింది కాని ఇప్పటి వరకు ఒకటే అయిపోయింది ఇంక ప చేద్దాం అనుకుంటే ఇక పండుగ వచ్చే చేయలే
బాక్స్ తీసుకెళ్తావా కాలేజీలో ఫుడ్ేనా
కాలేజ్ కాదక్క
హు మ్
అది ఏంది మిషనే నేర్చుకున్డు మిషని మిషన్ న్నే డ్రెస్లు ఆ ఇప్పుడెక్కడ కాలేజ్ అయిపోయా
అదే అనుకుంటాన
మ్మ్ ఆ అక్క
పండి పోతున్నావురా
ఆ అయితుంది ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్
వచ్చినట్టేనా
ఏం వచ్చినట్టు ఇంకా టూ మంత్స్ ఉంది అవి చిన్న చిన్న వి ఇగ టాప్స్ అవి నేర్పిస్తాలు ఇక జాకెట్లు అవి అన్ని అయ్యేసరికి మూడు నెలు అయితది అట హ్మ్
గ్లాసు
ఆ మంచిగనే అయితంది అక్క
క్లాస్ తీసుకుంటారా లేదు అంటే డైరెక్ట్ నేర్పిస్తారా
ఆ అక్క
క్లాస్ తీసుకుంటగరా
ఆ తీసుకుంటరు మేడం వాల్ వస్తారు ముగ్గురు తీసుకుంటరు ఇంకా ఎప్పుడు మరు ఎప్పుడో ఊరికి
జలుబూ వత్తంది నాక్
మ్మ్
జలుబు వస్తంది
ఎందుకో ఇప్పుడు సం ఎండాకాలమే కదా ఇప్పుడు ఎందుకొస్తంది వానకాలం కూడా కాదు
ఎమోరా నాకే ఎప్పుడు పడితే అప్పుడు ఐతనేఉంటది
థమ్సఅప్లు బాగా తగుతానవా ఆ నాకు కూడా అంతే నా కూడా అంతే రానే రాదు అస్తే మాత్రం అస్సలికే పోదు
నాకు చాలి కాలంలో వర్ష కాలంలో రాదురా జలుబు అసలు అే
మ్మ్ నాకిప్పుడు రాదులే ఇగా
వింటర్ అయిన ఎంతా తాగిన కూడా రాదు ఇప్పుడు ఎందుకోచినాదో నాకు అర్థం కాట్లే
పోతాదిలే
ఆ
హ్మ్
ఇంకా
ఇంకా చెప్పాలి నువ్వే
ఏం కర్రీ ఈరోజు
ఏం కూర కోడిగుడ్డు మీది
మాది చికెన్ మమ్మీ డాడీ వచ్చిళ్ళు
ఆహా
లేదు ఇంకా
మరి చెల్లి రాలే
చెల్లె రాలేదు రా బండి మీద ముగ్గురు ఏడ పడతారు
మళ్ళా పోయిన్ల నైటు ఒకటి ఉంటదా
పోయిన్లు మరి తాళ్ళు ఉన్నాడు కదా తాళ్ళు ఉన్నాయ్ కదా డాడీ కి
ఆ అవును కదా ఎందుకో మరి ఇప్పుడు ఇప్ ఆహా
ఇంక పండక్కి పోలే కదా నేను పండక్కి రాలే కదా అక్కడికే అందుకని వచ్చి చూసి పోయిండు ద
నువ్వే పోయి నాలుగు రోజులు ఉండొచ్చుగా మరి
మ్మ్
నువ్వే ఆహా వండి పెట్టాలి కదా మళ్ళ కష్టం
మ్మ్
ఇంకా
చెప్పాలి ఇంకా
చెప్పాలి నువ్వు అంతాక్షరీ ఆడొచ్చు ఇలా
హ్మ్ హు
నేను ను అమ్ మీ ఫ్రెండ్ ఉంది కదా మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఆమె ఇద్దరం కలిసి ఆడినం
మాడిళ్ళ
హ్మ్ కొంచద్
నన్ను కూడా సావా కొట్టింది అవి పాటలు పాడి పాడి
హ్మ్ హు అయిపోయిందా ఫోను దాంతోనే
ఆ
హ్మ్ హు వచ్చినాయి అంటనా నాతోని కూడా అన్నది కాని ఇంకా పళ్లే అన్నది హ్మ్ చూడాలి ఇగ మ్మ్ బోనాల రోజు బోనం ఎత్తుకుంటే నూనె మొత్తం మీద పడ్డది డ్రెస్ మీద
నీ మీదనా
ఆ
ఎందుకట్లా
ఏమో అది పడ్డది ఇగ నేను చూసుకోట్లేను అది అట్లా పడ్డది
బ్యాక్ లో ఉండ పడ్డదా ఫ్రంట్ లో ఉండ
మొత్తం ఫ్రంట్ పడ్డది బ్యాక్ పల్లె ఇంకా బ్యాక్ పడితే మొత్తం ఘోరంగా ఉండు నూనె నూనె మ్మ్ జుట్టు మీద వాడి జుట్టు మించి డ్రెస్ మీద పడ్డది లేకపోతే డైరెక్ట్ డ్రెస్ మీద అయితే ఇక డ్రెస్ మొత్తం దడిచినట్టావు మా పాపం ఏం చేసింది దీపం ఎక్కువసేపు ఉండాలని చెప్పి బాగా పోషంది నేను నిండుగా
అట్లనే
ఊ ఎమ్మటే ఇట్లా పోయి అట్లా వచ్చినం మళ్ళ కదా ఒక అక్కడ ఒక పది నిమిషాలు కూడా లేము ఎమ్మటే పెట్టి తీసుకొని ఎమ్మటే వచ్చుడే ఈగ కొంచెం సేపు అట్ల ఎంతసేపు ఉంటది దీపం నూనె అంత నూనె ఎడిపోతుంది అక్కడ అదంతా మీద పడ్డది ఊ ఆ ఇంకా డ్రెస్సు
అసలు బోనం ఎత్తుకున్నాడు ఏమో గానీ అది ఎప్పుడు పడుతుంది అన్న భయం అయితుంది
ఆ ఇంకా డ్రెస్ ఉతకలే నూనె ఎట్ల పోతుందో ఏమో
అక్కడే ఏ సచ్చినవా ఇక్కడికే తెచ్చుకున్నావా
తెచ్చినా కాని రాగానే మళ్ళీ మా మామయ్య ఇంటికాడ పండుగ అయితే అడిగిపోయినా ఇక డ్రెస్ ఇక్కడనే పెట్టిపోయినా మొన్ననే వచ్చినాం నిన్న అటు పోయినా మళ్ళీ ఈ రోజు పోయినా ఉతకాల చిన్నగా పోతుంది లే ఎమ్మటే బాగా సరిపేసి పెట్టాలి కొంచెం సేపు అయిపోయిందా పని అంతా
అయిపోయింది బోరు కొడుతుంది తిరుగుతుంన డోర్ సౌండ్
అదే మన ఊళ్ళల్లా అయితే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతారు అట్ల కాదు వాళ్ళు వీళ్ళు
నా ఫ్రెండ్స్ కనిసిలేదు
అయినా దూరం దూరం ఉంటారు కదా మీ ఫ్రెండ్స్
అదే దగ్గర ఒక్కరు లేరు
ఉ
నువ్వు బయటికి వెళ్ళావా
ఆ ఇప్పుడు మా ఫ్రెండ్ ఆమెదీ నా దగ్గరనే గాని మేము ఎక్కువెళ్ళనే వెళ్ళాం ఎప్పుడో ఒకసారి అంటే వెళ్తాం ని తక్కువ నువ్వు రా అంటే నువ్వు రా నువ్వు రా అంటే నువ్వు రా అనుకుంటానికే సరిపోతుది
కట్లనే ఉంటది మేం మెసేజ్ చూసిన కూడా అదే కదా
ఉ ఏం చేస్తావ్
అ త్త చూత్త అత్త అంటది నేను తీసుకోను తీసుకొని వస్తా అంటది కానీ రాదు అడి
ఇ గ అందరూ అంతే ఇట్లనే దూరం ఉంటే చూడాలనిపిస్తుంది దగ్గరుంటే అబ్బా పోవాలా ఇంటి దగ్గర ఎవరు లేరు అన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఫుల్ సేపు ఇంకా చెప్పాలి ఇంకా ఏమైనా స్టోరీస్
అన్ని సేమ్ ఉన్నాయి రా
ఉ నాది అయిపోతుంది ఏం లేదు ఇక మన ఇద్దరం ఊర్లో లేము మనిద్దరికీ తెలియదు ఎవ్వర ఒక్కరు ఉన్నా అయిపో ఒక్కరం కూడా లేము కదా
అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు